హలో
హలో
హాయండి ఎలా ఉన్నారు
మేం బానే వున్నాం మీరెలా వున్నారు
మేం బాగానే ఉన్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఇంక ఏం తిన్నారు మీరు
నేను మ్ దోశ తిన్నానండి మీరేం తిన్నారండి
నేనా
హలో
ఉప్మా ఉప్మా సేమ్య తిన్నానండి
ఆహా మీరే వండుకుంటున్నారండి ఎవరన్న మీ అమ్మగారు వండుతార
నేనే వండుకుంట
హ్మ్మ్ మ్మ్ ఆ ఇంకేం చేస్తున్నారండి ఎలా ఉండదటు వాతావరణం
ఏం చేయ సాయత్రం పూ ఎవర్నో అడుగు హలో వినిపిస్తుందండి
ఆ పొద్దున పూట ఎండ పడిద్దండి ఆ వినపడుతుంది చెప్పండి
మన వైపు ఏమో ఎప్పుడు చలికాలంలో చల్ల ఉండిద్దుగా ఈటు ఏమో పొద్దున్న అసలు చలికాలంలో మనకి ఎలా వండితే అలా ఉండిద్ది
హ్మ్మ్ చల్లగా ఉన్నిద్దా మీకటు
హ్మ్మ్ ట్రిప్ కి వెళ్తున్నారండి ఎక్కడికైనా
అంటే వా నేను మామ్మలో ఉరికి ఓచ్చిండాను చిన్న పని మీద ఇప్పుడు ఇప్పుడు తర్వాత వెళ్తానండి నన్న ఇంటికాడి నుంచి
హ్మ్మ్
మా అమ్మ అన్నం కూర వండిం తర్వాత తిని ఎళ్తాం
మీరు ఏమైనా వండుకుంటే ఏమైనా వండుకంటే పల్లె త్తూర్లో పొయ్యి మీద వంట చేస్తారా గ్యాస్ మీద చేస్తారా
ఆ పొలావు అద అయితే మా అమ్మ పొయ్యి మీదే వండిద్దండి బాగునీద్దని బిర్యానీ అవి ఏమనా చేయాలంటే
హ్మ్మ్
మా అమ్మ బిర్యానీ ఒండుద్దీ చాలా బాగుండేనిద్ది
బిర్యానీ ఎలా చేస్తారు
బిర్యానీ ముందల రెండు కేజీకి రెండు కేజీలు మ్మ్ రెండు కేజీలున్నార చికెన్ ఏస్తామండి బాగా కడిగి
హ్మ్మ్
బాగా కడిగి దానిలో కొంచెం మసాలా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసినా ఎయకపోయిన పర్వాల కారం కొంచెం లైట్గా కలిపి కొంచెం పెరుగు గు కలిపి పెడదాం ఐదు పది నిమిషాలు పక్కన పెట్టి, మ్మ్ పక్కన పెట్టిన తర్వాత అది బాయిల్ చేస్తాం, బాయిల్ చేసిన తర్వాత ఆ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె నూనె పెట్ కొని అంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మ సాలాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టి పొయ్యి మీ ద దాంట్లో నూనె పోస్ స్తారు లోంగ, చెక్క, లవంగ, చెక్క, యాలుక్కాయలు ఇస్తారు
మా
అయిన తర్వాత అదీ ఈ ఆనియన్స్ వేస్తారు అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసి, బాగా అటు ఇటు కల్ తిప్పీ మ కొత్తిమిరపలు కాడ వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాం మసాలా వేస్తాం. తర్వాత మ సలా మొత్తం ఇదైన తర్వాత బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత ఇంకా సరిపోయిన నీళ్లు ఏస్తాం దాంట్లో నీళ్ళేసి ఇంకా ఈ ఆ అవును పొలావు వాసన వచ్చిద్ది, మశాలాలు వాసన వచ్చిద్ది.
హ్మ్
ఈ చికెన్ దాంట్లో అంటే అది బాగా మరిగిన తర్వాత నీళ్ళు, బియ్యం వేసి దాంట్లో ఇంకా బా గ ఉల్కిపడేటట్టు నిద్ది అన్నం వం వండించీ దాంట్లో ధమ్ బిర్యానీ లాగా దాంట్లో ఏసేసి కలిపి, రెండు సార్లు ఇంకా దమ్కి పెట్టేస్తాం ధమ్ బిర్యానీ రెడీ.
అమ్మో ఇప్పుడు మనం ఇలా తింటుంటే గ్యాస్ వస్తుంది గా మరియే
అంటే మెత్తగా వేసుకోవాలండి. తిన్న తర్వాత కొంచెం తిరగాలి, తిరిగి అరిగిన తర్వాత కొంచం ఒక పండు తినాలి ఏదో పండు తినాలి అన్నం తిన్న తర్వాత
ఇప్పుడు అదే కాకుండా అంటే బిర్యానీ కదా, రోజు రోజు ఏదైనా పప్పు తిన్నా ఏ అస్
అవును ఏది తిన్నా అవును ఆ అవును ఈ తిండి
కనీ అంటే దద్దోజనం అది ఏందో పెరుగు తింటే పొ ద్దునే గ్యాస్ పో ఉంటుందని అంటున్నారు నిజమేనా అది ఎం
అంటున్నారు మరి నాకు నాకైతే బాగానే ఉంది తింటుంటే పొద్దున్న పెరుగు మరి అందరికి ఎలా ఉనిద్దో తెలిదు నాకు మా అమ్మ కూడా తింటుంది మా అమ్మ కూడా బాగానే ఉంది ఆ నేను ఈ మధ్య మళ్ళీ తినట్ లేదండి ఎప్పుడు మా అమ్మేసినప్పుడు తిన్నాను మా ఇంటి కెళ్ళిన్ తర్వాత మూడు రోజులో ఏమో తిన్నాను పొద్దున్నే మొహం కొడుక్ వని నీ మూడ్ ఎంది నాలుగు మూ రోజులు ఐదు రోజులు తిన్నాను రెండు సార్లు ఏమో టిఫిన్ చేసేసాను మర్చిపోయి బాగా ఆకలేసేటప్
ఆ
రాత్రి అన్నంమున్న దాంట్లో కొంచెం పెరిగేసుకొని తింటానండి
ఉన్నాయా
మామిడికాయ అంటే మామిడికాయ వేసుకొని నంచుకుని తింటాను
అంటే గ్యాస్ కి ఈ ఈనో ఆ నేను నాకు అలవట్లేదండి అలా
ఆహా ఇంగేమి పేరే ఇష్టం ఉండదా అండి
ఉమ్మ్మ్
మజ్జిగయినా తాగ్ కాదండి మ్మ్
అంటే ఇప్పుడు గ్యాస్ అదే కాకుండా ఇప్పుడు ఈనో అవి గ్యాస్ బిల్లలు అవి అంతగా పని చేయట్లేదు నాకు తెలిసి
మ్మ్ ఏమోనండి నేను అవి వాడను
హ్మ్ జీలకర్ర నాన్ అదే వాటర్ లో మరిగించి తాగితే కూడా కొంచెం రిలీఫ్గా వుండిద్దని విన్నాను
ఆ జీలకర్ర శోడా అదే వాటర్ వాటర్ది ఒకటి కొనుక్కుంటే వాటర్ ఫిల్ ఫిల్టర్ అయ్యేది దాంట్లో జీలకర నీళ్ళు కూడా వస్తాయి ఇక్కడ బటన్స్ నొక్కి ఇంకాేనండి విషన్ ఏం చేస్తున్నాడు ఇంకా ఉండి
ఇవాత్ వాతావరణానికి బట్టి అంటే ఇప్పుడు ఉన్న వాతావరణానికి బట్టి మనిషి వీక్ అయిపోవడం ఎముకల్ దీల్లు ఎముకలనేవి వీకైపోవడం జుట్ జుట్టు రాలి పోవడం అండ్ ఎంగేజ్ లోనే అయిపోతుందిది మొత్తం కొ ఎంత మందికి వైట్ హెయిర్రావడం
మ్ ఏవి ఈ ఫుడ్డే అలా ఉందండి
మనం ఎంత పౌష్టికాహారం తీసుకున్నా మందులు కదా ప్రతి ఒక్కటి కల్తీ ఉంది ప్రతి ఒక్క దాంట్లో ఆఖరికి ప్రతికూరలో ఎసే మ్ ప్రతి కర్రీలో ఏసే నూనెలో కూడా క కల్తి ఉంటుందని అంటే వేరుశెనుగులు అవి తీసుకొని మిషన్ వస్తుందిగా ఇప్పుడు షాపింగ్స్ లో అవి కొనుక్కొని దాంట్లో సపరేట్ గ ఇంట్లోనే నేచరల్ గా ఆయిల్ తీసుకోండి అ అన్నారు
ఆ అవును అలానే మంచిది
ఇంక కొవ్వు పెరిగి మళ్ళీ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి హార్ట్ బీట్ ఏమనా అయితేేే చాలా మంది న్యాచురల్ ఆయిలే వాడుతున్నారు
మ్ నూనెల్లో చెరివి ఇలాంటివి అవి క పడము అం గొర్రెల్దీ అలా చేస్తున్నారు బర్రెలది అయి కరిగిం చి నూనె వేడి చేసి అమ్మడం కొంచెం కల్ తి ఉంటుంది ఏం చేద్దాం మరి అదే తింటున్నారు జనాలు తిని రోగాలు వస్తున్నాయి రోగాలొచ్చి ఇంకా డాక్టర్ల దగ్గరలా మొత్తం డబ్బులు మొత్తం నారు వాళ్ళు చేతిలో ఉన్న పని కూడా చేసుకోలేకపో న్నారీ జన
మ్ బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో నేచరల్ గా పండించుకుంటేనే మంచిగా ఉంటుంది
అవును ఏం చేస్తున్నారింకా
మీ పిల్ల్లోడు ఏం చేస్తున్నాడం
మా పిల్లలు నిద్రపోయాడండి లేసాడు అరుస్తున్నాడు మళ్ళీ లేసాడో లేదో తెలీదు మామ్మ ఎత్తుకుంది మామ్మ ఉంది మామ్మ ఎతుకనీందేమొ
మ్
జైసాడు మా చెల్ల వచ్చింది తీసుకుంది
మ్
ఆ
మీ చెల్లికి టెన్త్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయండి
చెల్లికి నాలుగు వందల చిల్లర వచ్చిందండి
హుమ్ స్టడీ చదివి దాండి ఆపిద్ద
ఆ చదివిద్దంటా అండి ఏంటో చదివిద్దంటా
అంటే వచ్చే మంత్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి స్టడీస్ కాలేజు లు స్కూల్స్ అవన్ని స్టార్ట్ అయితే ఇంకా
ఆ అవును
తందరే వెళ్లాల్సింది
మ్ ఏందండి
ఇకా ఇంకా కాలేజెస్ స్కూల్ కి వెళ్ళల్సిందే ఇంకా బస్సులు కూడా కా హలో హలో
ఆ చెప్ప
ఇనిపిస్ అంటే వచ్చే నెల నుంచి కాలేజీ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఇ నెల నుంచి స్కూల్స్వన్నీ హలో
ఆ అవునండి వెళ్ళాలి కదా మరి ఈ
మ్
హలో
చెప్పండి
సరే అండి ఓకే బాయ్ ధన్యవాదాలు
ధన్యవాద
వాయిస్ సరిగా వినపడట్
ఆ
వేసాడండి మా అబ్బాయి మా చెల్లి తీసుకెళ్లింది ఆడుకోవడానికి మా అమ్మ ఇంట్లో పని చేేసుకుంటుంది. అవి లుండలు చేస్తుంది మినపలుండలు చేస్తుంది సొల్లుంలి
మ్మ్ బాగున్
సరేనండి బాయ్
బాయ్
ఓకేనండి ధన్యవాదాలు
ధన్యవాదాలు